ఆ ఎకదు ఎ ఎ ఇన్నాకంది న్నావ్వు నీకు లేయకపోతే
నక పోయిందాంటనా
ఆ పోయింద్దీ
ఆందుాబలోయిపోతే ఇంకేం పోయింది
పోయి చెతారు మ
హ్మ్ సరే లే
హలో
ఏ హలో
ఆ ఇనిపించట్లేదా అంటున్నా
అన్నికు రా కాదు నేను నా బాణర్ పాడు
హలో
హలో చవులు పని చేయట్లేదా ఏంది
నెట్లు ఏదు అను అస ఎందుకు తరుచుకుంటున్నా పిచ్చి కుక్కలాగా చంప పకిలిపోయి దరిచామంటే ఇంకోసారి
ఆ మరి లేకపోతే మూడు సార్లు చెప్పావు వినపడుతుందని చెప్పి మూడు సార్లు చెప్తున్నా నేను
నామే అరుస్తావు ఏంటి ఎందుకు అరుస్తావు నాకు అర్థం కాదు అరవమాకా మళ్ళీ చిరాకూడదంది అసలు మరుస్తుండే
చ చిరాా్ పర్తే చరాకు పక్కం పెట్టు నన్నెందుకు పక్కం పెడద
తెచ్చుకోవడం నాకు కనిపిస్తుందిలే మన ఫ్యూచర్ మనం ఎక్కువ వెళ్ళాం కలుసుంటాం
ఆ
ఏదో ఒకోశ నేను వ సరిపోదా ఎందుకేంటి అస ఏం ఏం కొంచెం కూడా అర్ధం చేసుకోపోతే ఏం చేస్తాం రతి చిన్నదా అ కోమం వచ్చుకుంటే ప్రతి చిన్న విషయానికి అసలు ఇప్పుడు ఏమైందని రెండు రెండు ముక్కలు ఇ కపోతే ఎందు ఖర్చుకుంటావు అసలు రెండు రెండు ముక్కలు ఆగలేవా నెట్టు నెట్టు పోయిద్ది నాదేమి వయసే కాదు స్టేబుల్ గా రావడానికి నెట్ మధ్యలో పోతే రెం చలు ఆగు ఏమవుతది మాట్లాడవెంట చొవులు బనాయా ఎంత సీరియస్ అయ్యావో తెలుసా
సరే హలో వదిలిచ్చుకుంటావా ఏదో ఒక రోజు
ఉ కోపడ నాకు
ఉ సరే సరే సరే
ఇప్పుడు దానికి అంత సీమ్ చేయాల్సిన అవసరం లేదు కోపలు నువ్వు ఎప్పుడు ఏమన్నట్టు చేయ్యద్దు
ఆ సరే మన లవ్ మ్యాటేజ్ ఎప్పుడు ఎప్పుడు తీసుకుని రాలని దాంట్లకు మ
సర నువ్వే పర్ఫెక్ట్ మేనే పర్ఫెక్ట్ కాదు సరేనా
ఉ ఉ సరే అల వదిలిచుకోండి హలో
ఉ
ఉ
క్లీన్ చేయాల్సిన అవసరం ఉ లేదు నేను నార్మల్ కన్నా అర్థమైందా
ఉ సరే స
మనం
ఆ
హలో
చెప్పు
ఎందుకు ఫీల్ అవుతావు నేను నార్మల్ అన్నదానికి
నేనేం ఫీల్ అవ్వలేదులే
మరేం సైలెంట్ అయిపోయావు ప్రతిదీ సీరియస్ తీసుకోకు తీసుకోవాల్సిన వాటికి ఏమి సీరియస్ గా తీసుకోవదు ఏదైతే సీరియస్ గా తీసుకోకూడదు వాటిని మాత్రం క ఖచ్చితంగా నేండు ముఖ మాటంగా ససి తెలుసుకుంటావు
ఉహు సరే నేను అంతే
మారు అట్లా ఉంటే కష్టం
నే మారను నేను ఇంతే చెప్పాను నీకు ఎప్పుడో చెప్పానును నేను నాలాగే ఉ ఉంటాను ఎవరి కోసం నేను ఎప్పుడు మారిననే చెప్పా నేను నీకెప్పుడో చెప్పాను నేను ఇప్పుడే కాదు
మ్
హలో
సరే
చెప్పలేదా నేను
మ్ చెప్పావులే
సరే హూ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఉ ఊ
పిపిటీ చేస్తాన్నా ఇప్పుడు ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నా
మ్ హూ ఏమ్ పిపిటి ఏం పిపిటి
హలో
ఏం పిపిటీ
అవి అదే సాటర్డే రివ్యూ ఉందిగా మాకు
మ్
వినిపిస్తుందా
వినిపిస్తుంది.
సమాదానం ఇయ్యవేంటి,
సమాధానం చెప్తే నీకు అర్థం కాపోతే సమాధానం ఇవ్వరు ఇంకా సమాధానం చెప్పాను నేను ఆల్రెడీ
నాకు అర్థం కాకపోతే రెండోసారి చెప్పు
ఉ సరే చెప్తా ఈసారి నుంచి
చెప్పు అర్ధం కాకపోతే నాలుగు ఐదు సార్లైన చెప్పు మీకు ఎట్లాగైతే కోపం వచ్చిదో నేను మాట్లాడినప్పుడు, నాకు కూడా ఎగ్జాక్ట్ గా అంతే కోపం వచ్చిది. మ్ సో మళ్లీ తిరిగి మాట్లాడు అర్థమైందా
అయింది హు
ఒక్కనిమిషం ఆగు ఇంక ఎంతసేపు ఉంది. రెండు నిమిషాలు ఉంది ఎమన్న చెప్పు
నా దగ్గర ఏం లేవు
ఎందుకు లేవు
మ్ ఏమో నాకేం తెలుసు, నాకేం తెలుసు
ఇప్పుడు నువ్వు ఎందుకు అంత డల్లుగా మాట్లాడుతున్నావు ఎవరేమన్నారని
నేను బానే మాట్లాడుతున్నా గా
ఏ నేనదో కోపంలో అన్న అది ఎందుకు వదిలించుకుంటా మరి ఆ మాత్రం తెలిదా ఏంది నీకు
ఆ సరే
అ
సరే
నేను వదిలేస్తా అంటే నమ్మేస్తావా
సరే అయిపోయిందిగ ఇంగా అసలు అవందుకి ఇప్పుడు టాపిక్ హలో
ఉమ్ సరే
ఉ
ఇంకేంటి విశేషాలు
ఏమున్నాయి ఏమ్ లేవు
సాయంత్రం నేను పాస్తా చేసుకుందాం అనుకుంటున్నా,
సరె చేసుకొని తిను
ఉ
హు
హ
ఆ
నేను నాకు ఒక రీల్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఏమనా అంటే, ఏదో గవర్నమెంట్ సర్టిఫికేట్ వెబ్సైట్ అంటా అందులో ఎర్న్ చేసుకోవచ్చు, అంట మనీ అ అయితే వాళ్ళు స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తారంట ఫ్రీగా జూమ్ మీటింగ్ పెడతారంట, ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ ఈ రోజుంది నాకు ఫైకి అది
ఆహ
అది రిటెన్ పంపుతా ఇంట్రడక్షన్ అంట ఫైవ్ నుంచి సిక్స్ దాకా అంట నచ్చితే ఆ పార్ధుష ప్రాజెక్ట్ ఇస్తారంట
ఉ
పెట్టా ఒక మనిషిది వచ్చేదియితే నే ఇపుడు పడతా నువ్వు కూడా అవు ఈ రోజు విని చెప్తా ఏ విషయం నేను చేయనని మాత్రం చెపమాక కొట్టమంటే అప్పుడు వచ్చేదాం మనమే బయటికి
మనం ఖచ్చితంగా ట్రైనింగ్ కి డబ్బులు కట్టాలా కాకపోతే క్లాసెస్ కోసలే ట్రైనింగ్కి డబ్బులు కట్టాలి అంటారు వాళ్ళు ఖచ్చితంగా అదే అంటారు
అప్పుడు చెప్పినప్పుడు చూతు ఇకా చెప్పలేదుగా
హ్మ్మ్ సరే ఇంగ హలో
ఉ చెప్పు
ఊ ఏమి చేస్తున్నావు ఏంటి
మా ఆయన వచ్చాడు తింటున్నాడు బయట కూర్చొని హ్మ్మ్
ఏ మమ్మీ
మా మమ్మీ మా డాడీకి అన్నం పడుతుంది మా తమ్ముడు ఇప్పుడే తిని వచాడు
ఉహు
హు
ఇప్పుడా
ఈ రోజు ఈ టైం తినేది
హ్మ్మ్
హ్మ్మ్
హ్మ్మ్ హ్మ్మ్
అ నీకు నా ప్రాజెక్ట్ తెలుసు కదా రియల్ ఆర్సైజకి మెసిలిటక్షన్ అని చెప్పా కదా
హ్మ్మ్
అయితే బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ స్టార్ట్ చేయాల అనుకుంటున్నా
హ్మ్మ్
ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ యాడ్ చేయొచ్చు ఏమైనా ఐడియా ఉందా
చాట్ జిపిటి నీ అడుగు నాకు తెలియదు అసలు దాని గురించి హ్మ్మ్
హ్మ్మ్
చాట్ జిపిటి కే ఇస్తా మొత్తం ఇచూధి అదే చక్కగా
అదన్న మాట సంగతి
హ్మ్మ్ సరే
టైమ్ చూస్తూ ఉండు
హ్మ్మ్ ఆయినా మా ఇంటికి అయింద
అప్పుడ ఎలా అయిద్ది చాలా టైం పట్టిద్ది చాలా మ్యాటర్ ఎతకాలి పేస్ చెయాలి ఫార్మట్ చెయాలి ఎంత పని ఉందో
క్లారికె
అర్థం కావట్లేదు క్లౌడ్ అయ్యాయా
సరే మరి ఉంటా అ